ఏం చేస్తనవ్ ఆ బాన్నానండి మీరు ఎలా ఉన్నారు?
నేను కూడా చాలా బాగున్ననండి ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఊరికెనే ఉన్నాను, ఇంకా మీతో మాట్లాడదామని కాల్ చేశాను.
అవునా, లేదండి ఇప్పుడే అలా బయటికి కెళ్ళొచ్చాను
అవునా ఈరోజు బయట చాలా ట్రాఫిక్ ఉందంట కదా.
అవునండి సాధారణం కంటే ఎక్కువగా అనిపించింది. ముఖ్యంగా ముఖ్యంగా సాయంత్రం టైంలో రోడ్లన్నీ బిజీగా ఉంటాయి కదా.
అవునవునండి అసలు బయటికెళ్ళాలన్నా కూడా భయమేస్తుంది ఆ ట్రాఫిక్ వల్ల కొన్ని చో రోడ్లయితే వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి కొన్ని తో దూరమైనా కూడా ఇంత సేపు పడుతుందా ఎళ్ళడానికి
అవునండి ఈ మధ్య నగరంలో వాహనాలు బాగా పెరిగిపోయాయి కదా అదీకాక ఆ ప్చ్ అంటే ఇంటికి చాలా అందరితో ఇప్పుడు వాహనాలు ఉన్నాయి.
అవునవును బయటికి రావాలంటే వాళ్ళు వాళ్ళు అంత ఒక దాంట్లో రాకుండా ఒక్కొక్క రు ఒక్కొక్కటి దాంట్లో వస్తారు, దాని వల్ల ఈ ట్రాఫిక్ చాలా ఇంకా పెరిగిపోతుందండి. ప్రతి ఇంట్లో కనీసం ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటున్నాయి.
అవునండి అందుకే పార్కింగ్ సమయం కూడా ఎక్కువ అవుతుంది అసలు కొన్ని చోట్ ట్లయితే పార్కింగే దొరకడమే కష్టమయిపోయింది.
అదొక పెద్ద సమస్యలా తయారయిందండి. రోడ్డు కొంచెం వెడల్ లుపు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ ఎంత చేసినా అంతే అండి. మళ్ళీ వాహనాలు పెరిగిపోతాయి మళ్ళా అది కూడా తక్కువ అయిపోతుంది మనకి.
అవునండి కొన్ని చోట్ కొన్ని ప్రాంతాల్లో అసలు పని చేేస్తున్నారు అన్ కొన్ని కొన్ని చోట్ల రోడ్లు కొంచెం వెడల్పు చేసే చేస్ చేసే పనుల్లో ఉన్నార నుకుంటాను కానీ తెలిసిందే కదా ఎంత విస్తీర్యం చేసినా కూడా అది అలానే ఉంటుంది
అవునండి చేయన్నేను చాలా వరకు చూసాను ఆ రోడ్లు పనులు కానీ పూర్తవడానికి ఇంకా చాలా సమయం పడుత తుందేమో అనిపిస్తుంది
అవునండి పని జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ ఇంకా పెరుగు
ఆ అది ఇంకా పెద్ద సమస్య అండి
వా వారి వాహనాలు కూడా అంటె పని చేేసే వారు మధ్ ధ్యలో అక్కడక్కడ ఉంటారు వారి కోసం మనం వేచి ఉండాలి వాళ్ళు కదిలే వరకు కు ఏం చేస్తాం తప్పదు
అవునండి కానీ పూర్తయ్యాక ప్రయాణం కొంచెం సులభం అవ్వచ్చు
ఏమొ ఆశిద్దాం అలా సులభం అవ్వాలని
దానికి మంచి మనం ఏం చేయ్యగలుగుతాం ఈ మధ్య చాలా కొ త్త భవనాలు కూడా నిర్మిస్తున్నారండి
అవును ఎక్కడ చూసినా నిర్మాణ పనులే కనిపిస్తున్నాయి నగరంలో
ఆ కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా మారిపోయాయి
అవునండి పాతగా ఉన్న చోట్ల కూడా ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి అసలు కొన్ని ప్రాంత ప్రాంతాలకు వెళితే ఇది మనం మొన్న వచ్చిన ప్రాంతమేనా అనేలాగా అనిపిస్తుంది
అవునవును మనమ్ దారి మర్చిపోయే సమస్య లు కూడా వస్తాయి అప్పుడప్పుడు అలా అభివృద్ధి వేగంగా జరుగుతుందడి మరి ఏం చేస్తాం
అవునండి కానీ పచ్చదనం మాత్రం తగ్గిపోతుంది ఏం చేయలేం ఎక్కడ చూసినా చెట్లు నరికేయడం
అవునండి ఎక్కడ చూసినా చెట్లు అనేదే కనిపించడం లేదు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి
అవునండి వేసవిలో అందుకే వేడి కూడా ఎక్కువగా అనిపిస్తుంది
నిజమే ముందుకంటే ఉష్ణోగ్రత పెరిగినట్టు అనిపిస్తుందండి ఈసారి అయితే ఎండలు వామొ మ్మొ అసలు బయటికి వెళ్ళలేము మనము అంత ఎండలు ఉన్నాయి ఈసారి
అస్సల అండి మధ్యాహ్నం బయటకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది చాలా కష్టం అనిపిస్తుంది అస్సలు ఆ ఎండకి ఎక్కడికి వెళ్ళబుధ్ధి కాదు ఏ పని చెయ్యబుద్ధి కూడా
అవునండి అదైతే కరెక్ట్ అసలు ఎంత ంత అలిసిపోయినట్టు అనిపిస్తుందింటె అంత అలసట వస్తుందండి ఆ ఎండకి ఇంట్లో ఉన్నా కూడా
అవునండి ఇప్పుడు మాత్రం కొంచెం ఆ వేడి తగ్ తగ్గినట్టే అనిపిస్తుంది కానీ ఇంకా ప్చ్ ఈ ఎండ అంటె ఈ చెట్లు త చెట్లు తగ్గిపోవడం వల్లా వేడి ఎక్కువగానే ఉంటుంది
అవునండి ఈసారి వేసవి చాలా ఎక్కువగా అనిపిచింది
అవును మీ అంటే మీ మీ మీరుండే చోట కూడా అలానే ఎక్కువ వే వేడిగా ఉంటుందా
అవునండి చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ కూడా అంటే మనం ముందు ఉండేదానికంటే ఇప్పుడున్న ఉష్ణోగ్రత మాత్రం చాలా పెరిగిందండి అసలు మన ఇంట్లో మనమే ఉండలేకు న్నాము మధ్యాహ్నం బయటకు వెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉండేది
అవునండి
సాయంత్రం వరకు ఆ వేడి తగ్గేదే కాదు
అవునండి ఇంకొన్ని రోజులు పోతే మారుతుంది లేండి
అవును అవునవును ఇప్పుడు మాత్రం కొంచెం చల్లగానే ఉందండి ముందు పోలిస్తే
అవునా మేఘాలు కూడా కనిపిస్తున్నాయనుకుంటా
అవునండి వర్షం పడే పడితేే వాతావరణం ఇంకా బాంటుంది
అవునండి కానీ వర్షం పడితే ట్రాఫిక్ మళ్ళీ పెరుగుతుంది
అయ్యో ట్రాఫిక్ గురించి ఎందుకు లేండి అది మాత్రం ఇప్పుడు తగ్గదు కొన్ని చోట్ల నీరు కూడా నిలుస్తుంది
అవునండి ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే బాగుంటుంది అసలు ఆ వాటి నీరు కూడా రోడ్ల పైకి వచ్చి అసలు బండిలే నడపాలని అనిపించదు
అవునండి కానీ కొన్ని ప్రాంతాల్లో మెరుగు చేస్తున్నట్టు విన్నాను నేను
అవునా పనులు జరుగుతున్నాయనుకుంటా కానీ ఇంకా సమయం పడేలా ఉంది
అవునండి ఈ మధ్య రోడ్డు పక్కన చిన్న చిన్న ఫుడ్స్ట ఫుడ్ స్టాల్ కూడా చాలా పెరిగాయి
అవునండి ఆ ఆ ఫుడ్ స్టాల్స్ వల్ల కూడా అంటే రోడ్డు పైన జనం గుంపుకూడడం ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది
అవునండి ముఖ్యంగా వీకెండ్ లోనే
అవునండి ఇప్పుడు కొత్త రక్ కాల ఫుడ్ కూడా వస్తున్నాయి కదా
ఉ ప్రతి నెల కొ త్తగా ఏదో ఒకటి వస్తూనే ఉందండి ఇది మనకు అలవాట్లా అయిపోయింది
అవునండి సోషల్ మీడియా వల్ల కూడా త్వరగానే ఫేమస్ అవుతున్నాయి అలాగే జనాలు కూడా వాటిని అంటే చూడాలి తినాలి అని ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ మరీ వస్తున్నారు
నిజమే ఒక్క వీడియో వైరల్ అయి
వెంటనే జనాలు వెళ్ళడం మొదలు పెడతారు
ఆ అదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది వీడియో వైరల్ అవ్వడం దాన్ని ట్రై చేయడం ఒక వీడియో ఫు ఫుడ్ వల్ల వైరల్ అయింది అనుకోండి అక్కడికెళ్ళి వా వాళ్ళ వీడియో తీస్తే వాళ్ళది వైరల్ అవుతుందని దాని కోసమే ఎక్కువ వెళ్తారండి జనాలు
అవునండి ఆ ఇది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ముందు ఇలా ఉండేది కాదు కదా
చారం చాలా వేగంగా పాకుతుందండి అసలు మనము ఆ వేగాన్ని కొల్చలే కూడా అంత వేగంగా వెల్
అవునండి చిన్న విషయం కూడా అందరికి వెంటనే తెలిసిపోతుంది
అవునండి, సాంకే ఆ సాంకేతికత వల్ల చాలా మార్పులొచ్చాయి
అవును దాదాపు ప్రతి పని మొబైల్ లోనే జరుగుతుంది.
ఆ టికెట్లు బుక్ చేయడం నుండి చెల్లింపుల వరకు అన్ని ఫోన్ లోనే ఎక్కడికి మనం కదిలే అవస్ సరం కూడా లేదు ఇది ఒక రకంగా మంచిదే, ఒక రకంగా చెడ్డది కూడా అవుతుందండి.
అవునా అసలు డబ్బుల కోసం బ్యాంకు క్కూడా వెళ్లాల్సిన అవసరం లేదు అన్ని అని వాటిల్లోనే చేయించేస్తున్నాం.
నిజమే ఇప్పుడు చాలా మంది డిజిటల్ పేమెంట్స్ మాత్రమే వాడుతున్నారు.
అవునండి నగదు తీస్కో నగదు తీసుకెళ్ళే వాళ్లే తగ్గి
అవునవును కొన్నిసార్లు ఇంటర్నెట్ లేకపోతే ఇబ్బంది అవుతుందండి మనముండలే మేమో మో బతకలేమేమో అనిపిస్తుంది.
అవునండి అప్పుడే దాని మీద ఎంత ఆధారపడ్డామో తెలుస్తుంది ఆ కానీ నీ ఈ ట్రాన్సాక్షన్ సమయాల్లో కొన్నిసార్లు ఇది మంచిదే అనిపిస్తుంది కొన్నిసార్లు చెడ్డ అనిపిస్తుంది ఎందుకంటే ఈ సాంకేతికం లేనప్పుడు మనం ఏవి చెల్లించలేము అసలు మొబైల్ ని యూస్ చెయ్ వాడలేము అదే ఎ ఎక్కువ నగదు దూరం తీసుకెళ్ళాలంటే చాలా ఉపయోగపడుతుంది కదా చేతి దో ద్వారా తీసుకెళ్ళకుండా మనం మొబైల్ లోనే ఉంటుంది.
అవునవును అప్పుడు మనకు అది చాలా సురక్షితంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ మధ్య ఆన్ న్లైన్ డెలివరీలు కూడా చాలా పెరిగిపోయాయండి.
చిన్న వస్తువుల నుండి పెద్ద వస్తువుల వరకు ఇంటికే వస్తున్నాయి.
ఆ బయటికి వెళ్లాల్సిన అవసరమే తగ్గిపోయింది అసలు
అవునండి అసలు కొన్ని సార్లు బయటకు వెళ్ళడం కూడా మంచివే ఆ
అవును ఎప్పుడూ ఇంట్లో ఉండటం బోరుగా ఉంటుందండి. ముఖ్యంగా సెలవు రోజుల్లో బయట ఎక్కువగా రద్దీ కనిపిస్తుంది.
చాలా జనాలు ఉంటారు.
అవునండి సినిమా థియేటర్ల దగ్గర కూడా రద్
చాలా థియేటర్లు కొన్ త్తగా మారిపోయాయి అసలు ముందున్నట్టే ఉండట్లేదు.
అవును సౌకర్యాలు కూడా చాలా పెరిగాయి చాలా మెరుగయ్యాయి.
అవునండి కొన్ని చోట్ల టికెట్ ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి.
నిజమే
చాలా మంది ఆన్లైన్ లోనే టికెట్లు బుక్ చేస్తున్నారు అసలు థియేటర్ల దగ్గరికి వెళ్ళి తీస్ కొనే మానవుడే కనిపించట్లేదు.
ఆ క్యూ లో నిలబడాల్సిన అవసరం ఉండదు కదండి దాన్ని తగ్గించడానికి ఇది సమయం కూడా ఆదా అవుతుంది కదా మనకి
అవునండి చాలా సమయం ఆదా అవుతుంది. ఈ మధ్య మెట్రో ప్రయాణం చేసే వాళ్ళు కూడా పెరిగిపోయారు
అవునండి ట్రాఫిక్ తప్పించుకోవడానికి అది మంచి మార్గం
అవునండి చేరుకోవచ్చు
అవును ముఖ్యంగా ఆఫీస్ టైమ్ లో ఉపయోగపడుతుంది
మా
రావచ్చండి ఇప్పుడు నగరాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కదా
అవునుండి ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పు కనిపిస్తూనే ఉంది
ఆ కొన్ని స సార్లు కొన్నిసార్లు అయితే పాత ప్రాంతాలు కూడా గుర్తుపట్టలేనంత మారిపోతాయి
అ సరే అండి అయితే నేను మళ్ళీ మీకు కాల్ చేసాను
ఆ సరే అండి ఉంటాను
ఉంటానండి